వినిపిస్తుంద నా వాయిసు
ఉందండి
క్లారిటీ ఉంద ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి నా సైడ్
ఆ లేదులేండి క్లారిటీ ఉంది
అవునా ఓకే అండి ఓకే అండి అంటే మీకేమైనా అంటే ఫేవరెట్ ఏదైనా పని చేయాలంటే బోర్ కొట్టని పని ఏ ఉంటుంది
వంట చేయడం అండి
బోర్ కొట్టదు అది ఎన్నిసార్లైనా చేస్
చేస్తామండి
ఊహూ
ఇంటి పని ఎంత ఎంత చేసినా బోర్ అనేది ఉండదు
అవునులేండి ఊహూ అంటే మీ నేను నేను కూడా సేమ్ అంతే ఇంటి పని చేసుకుంటుంటా ఏమంటే దానికి కొంచెం నేను పాటలు వింటూ చేస్తే ఎంత పనున్నా చేసేస్తాను ఫ్రీగా ఏం అలిసిపోకోకుండా
హ్మ్ మ్యూజిక్ లవరు
ఆ ఆ మ్యూజిక్ లవర్ చెప్పాలంటే చాలా ఉంది
ఊ
ఆ ఎంత పని ఎంత పెద్ద పని అయినా నేను మ్యూజిక్ ఉంటే నేను నా చాలా అలుపులో అలుపు లేకుండా చేసేస్తా
ఊహూ
ఊ అంటే మీ ఫేవరేట్ గేమ్ ఏ దైనా ఉందా అంటే చిన్నప్పుడు ఆ మీరు ప్లే చేయకపోయినా పర్లేదు చూసి నాకు ఇష్టం ఈ గేమ్ నేను ఆడాలనుకున్నాను అట్లా గేమ్ ఏదైనా ఉందా
అట్లాంటి గేమ్ లు అవన్నీ చిన్నప్పటివి గుర్తులేవు కదండి
అంటే స్పో స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఏదైనా నాకు ఇది ఇష్టము స్పోర్ట్స్ ఏవైనా
స్కిప్పింగ్ బాగా ఆడుతుంటినండి నేను
ఆహా అంటే మీరు బాగా ఆడతారా స్కిప్పింగ్
బాగా ఆడుతూ ఉన్నాను అప్పుడు
అవునులే ఆ అద ఎప్పుడేలేండి చిన్నప్పుడు ఆ అంటే మీ చిన్నప్పుడు ఆ అవునులెండి ఆ సైకిళ్లు ఆ
హు
అంటే ఎట్లా సాగిపోయేది మీకు డే అంతా చిన్నప్పట్లోటి డేస్ అన్ని
అప్పుడన్నీ మేము మా పిల్లల దగ్గర ఆడుకుంటా చదువుకుంటా అట్లా గడిచిపోయేటవండి ఊ
అంటే ఇప్పుడు ఆ మీరు పేరెంట్ కదా మీ పిల్లలకి ఒకవేళ మీ పిల్లలు చిన్నగున్నప్పుడు వాళ్ళకి చదువు ఎట్లా చెప్పిస్తాను మీరు అంటే ఇప్పుడు భయపడు భయపేడుతూ చెప్పేస్తాను లేదంటే మీరు కూడా వాళ్ళకి అంటే మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పిస్తూ అట్ల
అర్థమయ్యేట్లు చెప్పిస్తున్నామని మనం అనుకున్నామండి వాళ్ళు ఎం అనుకున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లు ఉన్నాయె మనకి తెలిదు కదా మీరు ఉన్నారు కదా మీరు ఆ వయసు నుంచి వచ్చున్నారు మీకేమనిపించింది
ఎక్కువ మనకు ఎక్కువ ప్రెజర్ పెట్టకోకుండా చెప్పిస్తే అదే మ మనకు కొంచెం ఆడుతూ చదువుతున్నట్టుంటి అది చప్పించే వాళ్ళకు కూడా కొంచెం బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట ఎక్కు ఇంటరాక్ట్ అవుతారు సో పేరెంట్స్ అనేది ఎక్కువ ప్రెజర్ పెట్టినారే అనుకోండి పిల్లల మీద ప్చ్ వాళ్ళు కొంచెం విసుక్కుంట నెక్స్ట్ టైమ్ ఇంటరాక్ట్ అయ్య కూడా అయ్య వచ్చిందిరా ఇంకా తీసుకొని వస్తారా అన్నట్టు ఉంటారు
ఉహు ఇప్పుడు మీకేం అనిపించింది
నాకేమ నాకేమో అంత ప్రేజర్ ఎం లేదు అంటే మోస్ అస్లీ ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటది మాకేమంత ప్రెజర్ ఉంటలే నార్మల్ నార్మల్గా నేను చెప్తున్న అందరికీ ప్చ్ పేరెంట్స్ ఎక్కువ ప్రెజర్ పెట్టినాను అనుకో వాళ్ళతో మాట్లాడే కూడా పిల్లలు ఇష్టపడరు ఒక్కోసారి అంటే ఆ టాపిక్ వచ్చింది అనుకో అట్లా మూ అవుదాం అటు సైడ్ అనేది అట్లా చూస్తా ఉంటారనమాట
అవునులెండి
ప్రెజర్ పెట్టకూడదు ఎవరికైనా
ఉమ్
ఆ
అవి గవర్నమెంట్ స్కూల్లోలకి ఎక్కువ ఉండవండి కాన్వెంట్ వాళ్ళకైతే సోప తికిన్నట్లు
ఆ అ అదే నేను చెప్తున్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలకే అని
ఉహ్
గవర్నమెంట్ లో కూడా అంత ప్రెజర్ ఏమి ఉండదు బట్ నార్మల్ గానే చెప్తారు వాళ్ళని మరీ ఫాస్ట్ కాకుండా మరీ సోకకుండా మీడియ చె
మీడియం లో చెప్తారు వాళ్ళ బ్రెయిన్ మీద ప్రెజర్ కూడా ఎక్కువ ఉండదు
ఆ అసలు ఎక్కువేమి ఉండదు
అవునండి
ఆ అంటే మీకు ఎట్లా ఉన్నింది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మరీ బ్యాడ్ కాకుండా ఎట్లా ఉంది మీకు
మరి బ్యాడ్ కాదు మరి గుడ్డు కాదండి మీడియం లో ఉండే నైన్టీ పర్సెంట్ పర్లేదు
కొంచంచమే ఎవరు అది ఎ ఎవరు నెగ్లెక్ట్ టీచర్స్ వల్ ఉంటుంది అంతే ఆ టెన్ పర్సెంటేజ్ కూడా లేదంటేయ్ మిగతా టీచర్స్ కూడా చాలా యాక్టివ్ గా వాళ్ళు కూడా బాగా చెప్పస్తంటారు వాళ్ళ వల్ల అందరికి పేరు వస్తుంద అనమాట
అవునండి మా పిల్లలు ఏమి బాగా చదువుతున్నారు మాకేం గవర్నమెంట్ పర్వాలేదని అనిపించింది హ
అంటే మీ మీ గోల్ ఏముండ అంటేే ఇట్లా అవుదాము ఫ్యూచర్ లో అని ఏదైనా గోల్ మీకు
ఆ నా గోల్ నర్స్ అవ్వాలనుకున్నాను కానీ మదర్ అయిపోయినాను
ఆ నర్స్ ఎందుకసలు మీకు నర్సింగ్ సైడే ఇంట్రెస్ట్
ఎందుకోనండి నాకు చిన్నప్పటి నుంచి నర్సింగ్ అంటే చాలా ఇష్టము
ఆ కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో ఎట్లా అనుకో ప్చ్ నర్సింగ్ అంటే నైట్ షిఫ్ట్ వల్ల అమ్మాయిలకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట
అది సేవ అండి ప్రజా సేవ చేయాలనేది ఒక చిన్న కల మాదిరికి మిగిలిపోయింది అది
అప్పట్లో ప్రజాసేవ అయి ఉండొచ్చేమో కానీ ఇప్పట్లో ఎంత టెన్షన్ ఉంటది అమ్మాయిని అంటే నైట్ టైమ్స్ లో డ్యూటీలు పంపియాలంటే కొంచెం భయపడతారన్నమాట ఎక్కడో ఒక చోట
నర్సింగ్ కి పెద్దగా నైట్ షిఫ్ట్ లు ఏమి ఉండవండి
అంటే చాలా ఉంటాయి చాలా హాస్పిటల్స్ నైట్ షిఫ్ట్స్ మేబి ఎక్కువ ఉంటాయి
ఏమోనండి అవన్నీ ఆలోచన అప్పట్లో లేవు
నర్స్ అవ్వాలి కొంచెం అందరిని మంచికి చూసు కోవాలి నేను ఆ పొజిషన్లో ఉండాలి అని అనుకున్నారా
అంతే అంతే మ్మ్
ప్చ్ అండి
మా పిల్లలు చేద్దామంటే మా పిల్లలు కూడా ఒప్పుకోలేదు
ఆ హా ఒకరి ఒకరి లైఫ్ మన చేతిలో ఉండదు కదా ఎప్పటికీ ఉండదు అది
అదదే గదా
వాళ్ళ లైఫ్ మనం నడిపిద్దాంమన్నా మన లైఫ్ వేరే వాళ్ళ నడిపించాలన్నా ఉండదు మన లైఫ్ మన చేతిలో ఉంటది రాసి ఉంటాదో అది జరుగుతుంది అంతే
అవునండి మీరేమి అవ్వాలనుకున్నారండి
నేను టీచర్ అవుదామని అనుకున్నా
టీచర్ ఐనరా
ఆహా లేదండి ఇంకా నేను స్టూడెంట్స్ లోనే ఉన్నాను
ఇంకా స్టూడెంట్ లోనే ఉన్నారా టీచర్ లాగా మాట్లాడుతుంటే టీచర్ అయినారేమో అనుకున్న
టీచరా అవుదాం అనుకున్నాను కానీ కానీ ఏమో మేబి నాక ఇప్పుడు అంత లేదు అన్నమాట
మ్మ్ హ్హ్ ఇప్పుడేం సాఫ్ట్వేర్ అయితుందా
ఏమవుతాం మన చేతిలో ఎట్లుంటది చెప్పండి ఇంకా
హు హ్
సాఫ్ట్ మేబి అట్ సైడే వెళ్ళొచ్చు కానీ ఆ టీచర్ మీద కొద్దిగా ఇప్పటికే ఉంది ఇంట్రెస్ట్ అంటే ఒకరికి బాగా చెప్పించడం నేను చెప్పగ తను బాగాంట అర్థమయ్యేట్టు వేరే వాళ్ళకి
మ్మ్
ఆ ప్రజెంట్ టీచర్ ఎట్లుంటదంటే పిల్లలతో బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేప్పించడం ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయి కానీ మనం గవర్నమెంట్ జాబ్ పొందలేం ఎట్లో
ప్రైవేట్ కి వెళ్ళండి
ప్రైవేట్గా వెళ్ళొచ్చు అనుకో మేమో చూసేది
మ్మ్ హ్హ్
అంటే అన్ని అందరూ సపోర్ట్ చేయాలి కదా
చేస్తారులేండి పర్లేదు
వెళ్ళాలి నా అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పించడంలో
మ్మ్ హ్హ్
అ
ఏళ్లండి ఏళ్లండి ఏదో స్కూల్కో కాలేజ్కో వెళ్ళి ఒక ఆశ అనేది ఉంటది కదా అది నెరవెర్చుకోవాలి
వెళ్తా వెళ్తానా
ఉ కనిష్టానికి ఒక ఐదారు నెలలు చేసినా కూడా అది,
హ అంతే అంటే ఆ టైం వాళ్ళతో స్పెండ్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పించుకుంటూ అట్లా
ఆ
ఆ మీరు ఎక్కువగా అంటే వంట ఏది ఎక్కువగా చేస్తా ఉంటారు.
మేము జొన్న రెట్టెలు, రాగిముద్ద
ఆ
ఎక్కువగా చేస్తామండి.
ఉహు మీ సైడ్ ఓకే ఓకే
సైడు
హు అంటే ఇం నీకు మీకు ఏ వంట రాదు చేయడానికి అంటే ఇది ఈ వంట నాకు రాదు చేయడానికి అనేది ఏదనా ఉందా,
రాదు అనేసి లేదు కాదండి ఇప్పుడున్నీ యూటూబ్ లో చూస్తే నేర్చుకోవచ్చు, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చేసేగటివి చేయొచ్చు ఇందులోనే,
ఉ అంటే మీరు అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్ ఇట్లా ఉంది. కదా సోషల్ మీడియా ద్వారా కొన్ని మనకి లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీకు ఏమనిపిస్తుంది. అంటే ఇప్పుడు మంచి చేసేవాళ్ళు మంచి చేసుకుంటు ఉన్నారు, ఆన్లైన్ లో చె చెప్పేళ చెడిపోతూనే ఉన్నారు.
దేన్ని సబ్ చేస్తే అది వస్తదండి మంచి కోసం పోతే మంచి వస్తుది చెడు కోసం పోతే
అదే మీకు ఇప్పుడు యూ యూట్యూబ్ ద్వారా అంటే ఏది మంచి మంచి ఎక్కువ ఏం జరుగుతుంది.
వంటకేమో అంతా మంచిగా ఉండిది.
ఉంది మంచిగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది.
బాగా యూజ్ అవుతుందండి మనం వాడుకునే దాన్ని బట్టి అది యూజింగ్ ఉంటుంది. ఈ దేనికి వాడితే అది యూజ్ అయితది. అంతే కదా
ఆ అయితే మీకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే తెలియని వాళ్ళు నేర్చుకుంటారు చదువుకుంటారు.
అవును అవును చదువు గురించి ఉంది లేడీస్ కి స్టిచింగ్ గురించి ఉంది. శ్యారీస్ మీ బ్లౌజ్ స్
అవునవును
వంటకాలువి
అంటే మన లాంటి వాళ్ళు పోస్ట్ చేస్తేనే కద యూట్యూబ్ నువ్వు ఒకటి వేరే వాళ్ళకి నేర్పిస్తే నీకు ఇంకొటిే వేరే వాళ్ళు
నేర్ పిస్తారు,
ఉ
అంతేనండి మనం దేని గురించి వాడుతూ ఉంటే అదే,
ఉ మనం బయట అయితే అన్ని అంటే టే మనము డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి అదే మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది వితౌట్ డబ్బులతోనే అన్ని నేర్చుకెసుకోగలం అన్నమాట మనము, నేర్చుకోగలం ఇది ఫ్రీ ప్లాట్ఫార్మ్ అనమాట
అవునండి
చాలా బెస్ట్ అంటే యూజ్ చేస వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట,
అవునవును అండి తెలియందు కూడా నేర్చుకోవచ్చు
తెలింది ఆ ప్రతి ఒక్కటి నువ్ ఒకటి సెర్చ్ చేసి దానికి వంద రిజల్ట్స్ వస్తయ్
అవునండి
ఖచ్చితంగా వంద రిజల్ట్స్ వస్తాయి. నువ్వు వన్ నీ నీకు తెలిసిన విషయమే నువ్వు వంద సార్లు వేరే రూట్స్ లో నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఓకే మనమ్ ఏదైనా వంటకాల్లో ఒక వంట సెర్చ్ చేస్తే దాని అంటే పది విధాలుగా వస్తుంది పది మంది పది విధాలుగా ఉ అంటే మీరు ఒకలాగా చేసి పోష్ చేస్తారు నేను ఇంకొకలాగా పోస్ చేస్తా అట్లా అది మంచిగా అంటే నేర్చుకోవచ్చు. చదువుకోవచ్చు మనము. మనము వేరే వాళ్ళకి నేర్పించవచ్చు.
హూమ్
చాలా మంచి విషయం అదైతే
అవునండి
అంటే మీక ఏమన్నా అనిపిస్తుందా ఇప్పుడు నేను చెప్తానంటే మనం పోష్ చేద్దాం ఏమైనా చేసి అని
పోస్ట్ చేసేక్ మాకి రావాల కద అండి
ఆహా
ఉ
అంటే అంతే కదా ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకొని, ఇంకొకరు చెప్తే మన వీడియోస్ చాలా మందికి వెళ్తాయి. రీచ్ అవు
ఆ అవునండి
ఉమ్ ఓకే అండి సరే అండి
సరే అండి
అ